ఎందుకు మరిట్లా వెత్తినావు మళ్ళీ ఎందు కట్ చేసినవ్ అగో నువ్వే అన్నావ్ గా బ్రో ఫార్టీ మినిట్స్ ఇమో అన్నవ్
టెన్ మినిట్ ఉండాలనేసి ఒక టెన్ మినిట్స్ ఉన్నాలనేసి టూ మినిట్స్ తుండాలే అని కట్ చేసిన ఉమ్ మాట్లాడు ఏం చేస్తావ్ బట్టలు పిండు తిన్నావా నయి
అయ్యో గంత గది మంచిగాగుంట బట్టలు పిండుకుంటే
ఇవ అదే మ వష అదే వర్ష వర్షం పడిందండి ఇక వాళ్ళు మ్మ్
ఆ
తమ్ముడుకి వ తమ్ముడు గొచ్ తమ్ముడు కూడా వచ్చిందట ప్రాజెక్టు చుట్టి ఫోర్ ఇయర్స్ ఇవే ప్రాజెక్ట్స్ ఫోన్ చేస్తావా అని అన్నాడు చెయ ఏమంటారు నా ఫోన్ వినిపిస్తలేదురా తర్వాత చేస్తా అని అన్నా అతను చేస్తే అద ఫోన్ చేద్దాం అని అనుకునే లోపు ఇట్లాయింది
విందు కుమారి అవి దెబ్బ తీస్తాయి స్వామీ అవి మన ఉంటునకదే కానీ నువ్వు
సరే తిన్నావా ఏం కరి అ
తిన్న తిన్న
ఏం కర్రి
మాది మటన్
మ్మ్ ఆర్డర్ పెట్టొచ్చుగా ఏమైనా మంచిగా ఏదో
పైసలు
ఉంచుకొని నేనే ఉంచుకోవాల నువైన ఆర్డర్ పెట్టేది నా నేనే కొనుకుంటే
పైసలొద్దా నాగరా పైసల ఏవ్ త్తున్నె
నువ్వు ఒకసారి స్క్రీన్ షాట్ పోటో పెట్ డబ్బులు ఎంత కడుతునాడు మామయ్య అసలు ఫోన్ ఫోన్ పే స్క్రీన్ షాట్ పెట్టి నా దగ్గర ఎంత ఉన్నాయి అకౌంట్ లో
స్క్రీన్ షాట్ ఫోన్ పే వస్తా దీనికి అంటదు అనుకుంటా
ఫ్రెండ్ ఫోన్లా ఫోటో తీస్ స్కో అయితే నీ ఫోన్ కాకుండా వేరే ఫోన్ల తీష పో
ఇవరనే రాదు అయనది డొక్కు డొక్కే
ఫోన్ మంచిపోన్ అంటున్నా ఇక అందరి అందరి ఫోన్ డోక్కుపోను అనుకుంటా
అది మంచి ఫోన్ అంటలేను కానీ వాళ్ళ డొక్ పోన్ పోన్ అంటారా మ్మ్ హ్మ్
నేన్ నువ్ కూడా కొనిస్తావ్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ నువ్ కొనిస్తావు నువ్వుకొనియక పోతే నీ సంగత్ జెప్త కానీ నా ఫోన్ అసలుకే వినబడతలేదు నువ్వు ఎట్లా మాట్లాడద నను కూడా యూస్ చేయ ఇక్కడ ఫోన్ కొని వద్దు
గంట కొన్న
ఎంత ట్వంటీ లో పోను
తోంటే ఎక్కేది వన్ లాక్
ఏ నువ్వు ఇరవై వేలు పెట్టు కొనేదే మస్తు ఎక్కువ నువ్వు లక్ష పెడతావా నాకు ఇది ప్రారంభంమ పో లక్ష ఇది ప రపా ప రూపాయల నువ్వు వేస్ట్ రా అంతేలేదు నాకు ఈ రెడ్మీ ఫోన్ మళ్లగోన్నా ఎక్కువయినా నాకు అది ను
అది ఎక్కువ అంటే మరి ఎట్లా
కొంటవా నువ్
కొనుడే కొనుడే
ఏ జోక్ కాదు
ఆగరే ఎక్కడున్నాయి సౌమ్య డబ్బులు ఎక్కడన్నాయి
ఆమ్ పేరు పెట్టగానా అందుకే ఏమనవు నువ్ నువ్ ఏమన్నావ్
నువ్వు మంచి నువ్వు ఏంది సామి ఈరిషాంబన్, నిన్ ఫోన్ కట్ జెత్తారా బాబు ఇగ యమ్మ ఈ యమ్ మనిషి ప్రశాంతంగా మాట్లాడ కుంటాయి ఏందో నాకు ఏ అర్ధం అయితలేదు
కుచ్చి తోనే కదా ఏశ్ సోద్ కాద్ అన్ మాట్లాడుతున్నావ్ మళ్ళ
అర్ధమయ్తిలెడు వాళ్ళు ఎట్లా ఇట్నే మాట్లాడతారు వాళ్ళు కూడా
మ ఏ మాదలిమయి పాపం
మౌనం బాటిచ్చుచా
లేదు ఇప్పుడు చూడు కాదు, ఆయనకి రాపిడో చేసుకునుడు దానికి ఎట్లీస్ట్ లొకేషన్స్ అన తెలువద్దా రా.
లొకేషన్ అయిన తెలువద్దా అన్ మీరు కరక్ ట్టు పెట్టొద్దా రా
కరక్ టేట్ కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చినా గౌడీ చూస్నం ఏది యా దాంట్లో లొకేషన్ అని మీరు మోసం మొందే చెప్పలేరు కరెక్ట్ గా నాలుగు చుట్లు తిరిగిన ఈడ్ ఈడనే అన్నది ఆ తను గురుద్వారా అంటే గుడ మేమే ఫోన్ చేసి అన్న ఇటు ఉంటది ఇక్కడ అంగన్వాడి ఉంటది అది ఉంటది ఇది ఉంటది అని చెప్తే గుడ ఆయన వినిపియని గుడ వినిపించుకుంటలేడు
వర్షం బడదదా పాపం
అదేమో మరస్ వర్షంలో తడిష్నం నీకు అర్ధమైత్ తిన్నా లగీజ్ ఏమన్నా క నాకు లగీజ్ అప్పజెప్పి వాళ్ళిద్దరె నన్ని తీసుకొని వస్తాను ఆయ దగ్గరి పోయురు నేనేమో వర్షంలో తడుసుకుంటూ కూసున్న
లోపల్ ఉంటే ఏమైంది హాష్ టే లోపల
లగేజ్ ఎక్కడుంటది లగేజ్ రోడ్ మీద పెట్టిరు వాళ్ళు
లోపల్ బెట్టి సైడ్కి పెడితే అయిపోవ్ కదా
లేద్ బెట్టనికి లేద్ ఇగ మొయ్యాల మల్ల లగే ఏ
లోపడ పెట్టుకోరా సమీ కింద ఫ్లోర్లో
నేనే ఇగ అది అక్కడనే వదిలేసి నేనే ఒక సైడ్కి పోయినా ఇగ అసలే నుగు ఎయిటీన్ మినిట్స్ ఒగు టెన్ మినిట్స్ ఏమో ఆన్ని
టెన్ మినిట్స్ అంటే మళ్ళీ ఎక్కువ బడ్తై వెయిటింగ్ ఛార్జీలు బడతై
ఆ ఏం వాళ్లే అమ్మా ఆయన తప్ అది మన తప్పు గాదు నేనేమ్ము టెన్ మినిట్స్ ఒక్కదానే చిన్న పిల్లలు ఉండి అక్కడ ఫైవ్ మినిట్స్ నేను వాళ్ళతోనే మాట్లాడుకుంటున్నా
ఊ
ఆ ఫోన్ స్పీకర్ పెడతనే వినిపిస్తుంది స్పీకర్ ఆఫ్ చేస్తే దగ్గర్ చొవ్ దగ్గర పెట్కుంటన్ది
ఆయమ్మ ఒర్రి ఒర్రి సత్తాంది కాచు పాపం
మనేం జేస్తవ్ లే నువ్ కొనిస్తా అన్నావు నువ్వు చీ నిజంగా నువ్వు ఘోరంగా మోసం జేస్తవ్ తెల్సా మనుషులను ఉమ్ కొనిస్తవ్ కొనిస్తవ్ కొనిస్తా అన్నావ్ జాన్వరి పోయింది ఫిబ్రవరి పోయింది మార్చ్ పోతుంది ఏప్ సరే సరి ఇగ తీస్కున్నంత నేన్ వేస్తా నీ ఫోన్ ఇయ్యిర ఒకసారి నా దాంట్ల నుంచి చేయ్ పరపున కొట్టు పన్లే అమౌంట్ ఫోన్ పే చేయాలట అంటే నా నెంబర్ నుంచి చెయ్యి మళ్ళ నా కొట్ తుఅంటున్నా హండ్రెడ్ రుపీస్ కావచ్చు
ఉండద్ద మరి అవి పైసల్ నాకడ
నిన్నంటలేన్ నిన్ను కనీ నా ఆమె ఈ ఫోన్ తీసుకుంటా అంటే మళ్ళా నాకు ఇది కట్ అయితది కదా నాదంట్ల నుంచి చెయ్యి నేను ఇస్తా అంటున్నా
హుహ్మ్ మరి ఇయ్యరాదు నీ ఫోన్ నువు యేసుకోరాదు
నీకర్ధమైతుందా నాక్ ఫోన్ స్పీకర్ పెడితేనే వినిపిస్తుంది అంటే నువ్వోటి ఏమో ఇగ అది గూడ తెల్వది ఇయర్ ఫోన్స్ కొన్కోడానికి టైం ఉన్ నానకు
వంద రూపాలు పెడ్తే అత్తయి
అవును కానీ ఏడ కొనుక్కోవాలె ఎప్పుడు పోవాలె
ఆ రోడ్ ల పొంటి నిన్న తిరిగిన బ షాయి బట్టల షాపుల కల్లగిల్లకు
ఆ అవి తిరుగనికే నాకు మస్త్ టైం
మరి అటే పోతాంటే మోబైల్ షాపు ఇక్కడ ఒక్క మోబైల్ షాపు కనపడలేదా నీకు ఆ మరి నీకు అవెందుకు గుర్ కతే బట్టల్ షాపు పోయినంగ
ఎందుకిదే నా నెంబర్ నుంచి తిగ పోతాయనుకుంటా పా ఆ ఎమలికి ఫైవ్ హండ్రెడ్ అయినా నెం ఏమంటరు స్కానర్ నుంచి ఒక్క నిషం ఒక్క నిషం లైన్లనే ఉండు ఎమౌంట్ ఫోన్ పే చేస్తా లొల్లద్దు ఇగ చేస్తే అయిపోతది
దేనికి
యకు ఆ ఎక్కడిదాకా ఏది అక్కడ గింతగానం ఉన్నది కాదే లగేజ్ దొంగమొకం దాన
అలో
చెప్పు
ఓ సేటు ఉన్నవా
ఎది మల్ల ఏ పొమ్మను చెప్పు నాతోని చెప్పు మల్ల నెంబర్ నెంబర్ చెప్పురా మల్ల చెప్పు, నెంబర్ చెప్పు
హలో ఎవళ నెంబరు
చేయినికి నంబరు చెప్పు అంటున్న
నాదా
దానికి అవు నిన్న అడగామటంది అల్లా ఉంది నెంబర్ వాడికి ఫోన్ చెయ్, నిన్ననే చే నా నెంబర్ కి ఇదేనా కింద ఇదే నెంబర్ కి చేస్తే అయిపోతది ఇ లొల్లి ఏంది మరి ఆ నెంబర్ కి అన్న నెంబర్ చెప్పు ఫోన్ పే నంబర్ చెప్పు హలో హలో అబ్బ హలో హలో, మెంటల్ లేస్తుంది నాకైతే,
హలో హలో
వినిపిస్తుంది గదానే ఏం మాట్లాడట్లేదు వాళ్ళు ఉండే వాళ్ళే ఫోన్ ఇప్పుడు కొట్టేసేయి ఇంకా పైసలు వస్తాయి
రాపిడోనా అది
అ అదే అదీ నాకు కొట్టలేదునేమాని వాళ్ళది వాళ్ళు ఎడ చేసుకుంట్ర చెప్పు, ఏడ చూపిస్తాదో కదా
ఏం ఆర్డర్స్ రా బాబు
వస్తాయి ఉండదు అనుకుంటా ఒకసారి ఆ అన్నయ్య నెంబర్ కు చెయి నీ ఫోన్ ప్రాబ్లమా ఎందుకువినబడి సత్తలేదు మల్ల ఉంటాయి హలో
హలో
ఆ ఏ
ఏ మాట రేసిలు
కాదు రాయపుడు చేసిరు ఆయన నెంబర్ ఏమో కాదు రాపిడో వేసిరూ ఆయన నెంబరు కాదంటున్నాడు ఫోన్ంగ మొ ఫోన్ పే తీసేసింది ఫోన్ పే నేనే తీసేసిన ఆ నెంబర్ కాదనుకోని సరే ఉండు మలే స ఉండు పడునంటున్నావు లే